హలో ఉమ్ ఏం చేస్తున్నావు?
తూన్న తింటున్న రసం
ఆ అయితే మా నాన్న ఎవరో ఇట్లా మంచిది వచ్చింది దా అని చెప్పి పిలిచిండు నేనెవరు రానని అట్లనే లగేజ్ కూడా ఉందని పోయినా అ హైదరాబాద్ లో దిగి ఆ రోజు పోయేసరికి పొద్దున్న శేవనికి దిగిన పోయిన ప్రశాంతతనే లేదు శివన్ కోయిం తర్వాత మాన నా వాలా ఇంటికి పోయిన తర్వాత సెవెన్ అయి సెవెన్ కి దిగినామా అన్న వాళ్ళ ఇంటికి పోయినా మళ్ళీ కేపిహెచ్పి తెలుసు కదా కుక్కటిపల్లి అక్కడికి పోయిన వాళ్ళు వస్తారంటే ఆ అబ్బాయి వస్తారంటే పోయిన
ఉహ
అయితే అట్లనే గృహ ప్రవేశం ఉందని చెప్పి వచ్చిండు నాన్న అటు గృహ ప్ర్రవేశం కోయేసరికి వాళ్ళు వచ్చారు. ఇంకా అది ఇది మాట్లాడి ఆడిన సరికి ఫోర్ అయింది అక్కడనే ఫోర్ కి మళ్ళీ బస్ ఎక్కినాం ఒకసరికి ఇంటికొసరికి టెన్ అయింది ట్రాఫిక్ ఫుల్ ఉంది ఆ రోజు సిటీ నుంచిళ్ బయటకి వెళ్ళడానికే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది.
మీ సిటీ పక్కనా?
లేదు హైదరాబాద్ సీ
ఏ
దా ఆ ఆ అ దాటాలి కదా
ఆహా
ఆ దాటి వచ్చేసరికి ఇంకా అది ఇదని ఇంటికి వచ్చరికి టెన్ టు లెవెన్ అయింది. మళ్ళీ తెల్లారి సండే రోజు నైట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిన సండే నైట్ కూడా కాదు త్రీ ఫో ఫార్టీ క ఏమో బస్ అసలయితే ఫోర్ థర్టీకి బుక్ చేస్తే వాడు తొందర వచ్చిండు
ఉమ్ సంబంధమా
ఆ
ఇకా జ జాయినావకున్నాను వినాను
ఆ అంటే వాళ్ళు ఎప్పుడు నుంచ ఎలా ఫోర్స్ చేసి అడుగుతున్నారంట అంటే నేను ముందు అందే చెప్పిన సిక్స్ మంత్స్ వరకు అళ్లా అవుతాయి అంటేనేమో ఒప్పుకో లేకపోతే లేదు అని చెప్పిన అయితే నేను వచ్చిన వాళ్ళు మాట్లాడనని చెప్పిన కదా అబ్బాయి యి అతని కూడ ప్పిన నేను సిక్స్ మంత్స్ ఆగుదట్టు అయితేనేమో ఓకే అంటే మాట్లాడుకోండి లే లేకపోతే లేదు అని చెప్పాను నేను
ఉహు
చెప్పేసి ఇంకా ఆయన అది ఆ చుట్టాలంటే మా సైడే కాగాని కొంచెం దూరం చుట్టాలి ఎక్కడన తోక తోక అవుతారు
ఉ
అంటే ఆయన కొంచెం మంచి ఎడ్యుకేటెడ్ అని ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదంట అని మా పేరెంట్స్ ఆలోచ చించి వాళ్ళు ఫోర్స్ చేసి అడుగుతున్నారంట నేన్న ఎప్పుడో చూసినంట
ఉహా
ఆ అట్ల అని జెప్పి అడుగితే రా రా రా అని పిలిస్తే మళ్ళీ నేను ఇప్పుడల్లా రానని జెప్పి పిలిచిండు అన్నట్టు ముందు ఇప్పుడే ఏమి అట్ల గాదు గని చూద్దువురా అను నేవు ఇప్పుడే చేయర్లే చేయంలే
ఊహ్
చూద్దువు దా అని పిలిసింది
ఉహు
అయితె నేను ఆ అబ్బాయిక్ గుడా చెప్పినా అట్ల సిక్స్ మంత్స్ వరకు ఆగేటట్ అయితే ఎంచుకొని నేన్ అదే చెప్పినా అని చెప్పిన ఆ అబ్బాయ్ అన్నడు సరే రే అ అస్ అబ్బాయి అన్నాడు సరే అని చెప్పిండు వాళ్ళ పేరెంట్స్ అంట అమ్మో మేమ్ సిక్స్ మంత్స్ వ రకు ఆగమూ మళ్ళీ ఏమైనా క్లాసెస్ వస్తయీ అని అన్నరంట
క్లాసెస్ వొస్తయి అన్నప్పుడూ అ సెట్ అవదనేగదా
అ అయితే నేనన్న సరే నాన్న వాళ్ళకంత ఇబ్బందీ అన్నప్పుడు మనకెందుకు మనకి దొరకరా ఏంది వెళ్ళిపోమని చెప్పు ఒద్దులే అని చెప్పిన నేను అబ్బాయి ఏమో అ అబ్బాయి బాన మాట్లాడిండు ఓకే నీకైన ఇప్పుడూ నువ్ కొత్త దాంట్లో జాయిన్ అయినా అంటున్నవు కదా ఇది మళ్ళ డిస్టబెన్స్ ఏం కాదులే అని చెప్పిండు అబ్బాయి
ఉహ్
అన్ తర్వాతా సరే అని అన్న నేను అంటే ఇట్ల ఒప్పుకోని నేను కే అని ఏం చెప్పలేదులే గని అట్లనీ నేన్ ముందే ఇట్ల కన్ఫర్మేషన్ అంటే మాట్లాడినప్పుడు చెప్పినా అట్లా సిక్స్ మంత్స్ వరకు అంటే ఏం ప్లాన్స్ అట్ల ఉన్నా గనీ నేనేమీ ఒప్పుకోనూ అని జెప్పిన
ఊ అయితే పె పెండింగ్ లో పడింద
ఆ ఇంగ నేనన్నా నాకే మంచిదిలే ఇప్పుడే నాకంత తొందర ఏమొచ్ వచ్చిందని జెప్పి మా పేరెంట్స్ కి
ఊ
ముసల్దానివేం గాలేదు
ఊ ఉహ్ ఉహ్హు హ్హు హ్హు హూహ్ హ! అంటే మళ్ళీ అంత అట్ల ఏంలేలే ఉండు నువ్వు అయితే వాళ్ళు మళ్ళి మాకు దెగ్గరా అంటే మాకు దగ్గరా అన్ అన్నట్టు మా సైడే ఒక ఫార్టీ మినిట్స్ అయితే పోవచ్చు అన్నట్టు వాళ్ళ సైడ్ అతనేమో ఇక్కడ ఉంటడు జాబ్ పర్పస్ లో అందుకనే
పక్క రూంల సెలుకు చూస్దామా ఫ్రెండుందా
ఆ
వేరే హాస్టల్ నుండి ఒస్తది
ఆ
ఊ నేను ఎక్ ప్పుడు నైన్టీస్ కిడ్ అనుకుందంటా
అయ్యో
గొమ్మన ఉండు మొసలోల్ల గన్ పిచ్చనా అని పిచ్
హైట్ ప్రాబ్లమ్ ఇదంతా
ఏ ఆ నాకన్నా చిన్నోలు నాకన్నా హైటండ్రూ ఇప్పుడు నిజం మా వోడు మా వోళ్ళ చెల్లుంటది
ఊ
ఆ పిల్ల ఏంది టూ తౌసండ్ సిక్సో సెవెనో నాకంటే హై ఉండిద్ది ఆ పిల్ల
జీన్స్ కూడా ఉంటది వాళ్ళ పేరెంట్స్ బాగా హైట్ ఉన్నా
అంటే మా వాడి వాళ్ళ నాన్న చాలా హైట్లే
అహ
వాళ్ళ బామ్మే వాళ్ళని చూడలేదు గానీ ఈయన హైట్
ఉహు
ఉ వాళ్ళ ముగ్గురిల్లులు పక్కపక్కన లైన్ లో ఉంటది
ఇట్లా అటాచ్ అయ్యుంటాయా
ఆ మజిలో గోడ్ అంతే
ఆ అదే అదే లే
ఉ అట్లా ఉండకూడదు అనిపిస్తుంది నాకు
ఆహా అట్లాంటే అంటే ఫ్రీడమ్ ఉండదు మనె అంటే మన ఇంట్లోలో కంటే ఏది చెప్పుకున్న కదా బాగుంటద ట్ల ఇండిపెండెంట్ గా ఉంటేనే మంచిగుంటది కదా
నే వాళ్ళింటికి ఎళ్ళినప్పుడు నన్ను పైకి తీసుకెళ్ళడా
ఆ
అయితే పైన వాళ్ళ సెల్లు ఉందన్మాట వొదిన బాగున్నావా ఎ చేస్తనవ్ అ అంద కి తెల్సు
మీ ఇంట్ల తెల్సా మరి
ఆ ఇంట్లో తెల్స్ కానీ మాట్లాడుకోట్లేదని
మాట్లాడుకోవట్లే అనుకున్నారా
ఉమ్
ఉహ్ ఆహా నువ్వే ఒప్పియ్ ఇంగ మేల్లాగ అప్పుడుకెప్పడుకో ఉమ్ మీ అక్కకొప్పుకొలేదా అట్లనే కదా
మా అక్కది వేరు మా అక్కది ఫిఫ్టీ పర్సెంట్ నాదే ను హండ్రెడ్ పర్సెంట్ నాదే ఏవైతో కావాలో ఏవైతే కావాలో ఫ్యామిలీకి అవే లేవు
అయ్యో
ఉమ్
ఉ
ఇంకా అవే లేనప్పుడు ఇంకేం ఒప్పుకుంటారు
ఉమ్ హు
ఏం చేస్తావు తిన్నావా మరి
ఆహా లేద్ లేద్
ఏ
ఉ ఇప్పుడేమంటే నీకు కాల్ చేద్దామని చెప్పి ఇప్పు ఇంకా టైం ఉందిలే తొందర లేసిన కదా అన్ చెప్పి
ఉమ్ ను రోజు త్వరగానే లేస్తావ్ కదా
తొందర పండుకున్నా కదా ఇవ్వాళ
ఉమ్ నేను ఈ రోజు లేక పడుకున్నా పక్క రూమ్ వొళ్ళు ఫిన్ తీసుకొస్తే తినేసి ఈ రోజు వేరే చోటు తీసుకొచ్చారంట
బాగుందా
ఉమ్ బాగుంది
ఉమ్ హ్
రోజు వెళ్ళేదాని దగ్గర కంటే ఇక్కడే బాగుంది
అవునా
ఉమ్ టే ఇప్పు నుంచి అక్కడికె ఎళ్దాం అని ప్లాన్
నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వస్తాలే నీ యాలా నాకు ఫుల్ అంటే తొందర వచ్చి ణము ఇంకా నిద్రచ్చినట్టు అనిపించింది ఇంకా పండుకున్నం అట్లా
ఉమ్
త్రీ థర్టీ కల్లా అడుకున్నాం త్రీ ఫిఫ్టీన్ కేమో వచ్చినాం కదా
లేదు నువ్వు త్రీ థర్టీ తర్వాత వచ్చవ్
ఆ లేదు లేేదు త్రీ ఫిఫ్టటీన్
నేనే త్రీ టెన్ కీ వస్తాను నేను త్రీ దనికి వచ్చి నేను బాక్స్ క్లీన్ చేేసుకున్న ఫేస్ వాష్ చేసుకుని స్క్రన్ కిన్ చేసాను వాష్రూమ్ కెల్లాను రెడీ అయి పడుకున్నా కూడా ఉ నాది రోజు టైమింగ్ అదే త్రీ టెన్
అది నిన్న మేము ఎందుకు తొందర వచ్చినా అంటే క్యాబ్ చేంజ్ అయి ఉ ఉ సరే